హలో
నాకు నీతో మాట్లాడాలనంటే నవ్వ్ వస్తంది తల్లే తెలియదు.
ఏమి
ఏవో
ఏం చేస్తున్నావ్
ఏం చేయలేదు తినేసి నీతో మాట్లాడుతున్నా ఫోన్ లో
అవునా ఏం తిన్నావ్
పచ్చడి ఓడియాలు మీరు తిన్నారా
తింటూన్నాం ఫుల్ లాగేసవ
హ్మ్
ఫుల్ తినేసాను
హ్మ్ మంచిగా ఉంది అందుకే ఫుల్ గా దిన్నా పొట్ట నిండిపోయింది హ్మ్
ఇంకేంపో అయితే
ఆ ఉంతే రాత్రికి ఏం పెడతారొ తెలిట్లేదు
రాత్రికి ఆ చేపతిస్ ప్రిపేర్ అవ్వట్లే ప్రిపేర్ చేయట్లేదా మీ హాస్టల్లో
చెయ్యట్లేదు చేయదని చెప్పింది ఈ రోజు సేమ్ మధ్యాహ్నం అన్నమే ఉంది
ఓ యమ్మ మాక్ ఏమో మరి తెలీదు
హ్మ్
చూడాల
ఓకే
ఇప్పుడే తింటున్నాం ఏ మి సేమ్ హాస్టల్లో ఉన్నా కూడా రాకుండానే
ఏం ఉందే వచ్చే ఎందుకు
సేమ్ హాస్టల్ అయినా కూడా రూమ్ లోకి రాకుండానే ఉన్నావు అంటున్నా
నేను లేదు నేను నిన్న మా రిలేటివ్ వాళ్ళ ఇంటికి ఏళ్ల ఉదయంమే వచ్చా
అవునా
హ్మ్ నిన్న నేను చె ఆ దగ్గరే
అ
నిన్న నేను బాయ్ బాయ్ చెప్పేళ్ళం ఇద్దరికి మీ రూమ్ లో ఉండే ఇద్దరికి
ఆహా
నువు కనిపిలా నా
ఇ మనుపోనాడిఫస్
హ ఉ
ఇకంట మరి
చెంపాలి
జిఎంంటిడి ప్లాన్స్
ఏమి లేదు రెజ్యూమ్ అప్డేట్ చేయించుకోవాలి
ఆ
ఇంకా ప్రిపేర్ అవాలి వేర జాబ్కి
ఆ ఫాల్ చేస్తుంది మయా
కాల్స్ అదే అప్డేట్ చేసి రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి
హ ఓకే ఓకే సదిలేదు మా కంపెనీలో అతే టూ మంత్స్ తర్వాత ఉన్నాయి వేకెన్సీస్
ఇప్పుడు లేవా వేకెన్సీసు
వేరే దానికి ఏదో జరుగుతుంది అన్నాడు ఫ్రెషర్స్ కి జరుగుతుంది అంట నేను రజ అనును
ఆ ఓకే
చెన్నైకి అయితే జరుగుతాన్నా
ఆహ చెన్నై కొంత నేను గమలేను నేను
అవును దూరమతేరు
మాకు దగ్గరే ఫోర్ టు ఫైవ్ అవర్స్ కూడా పట్టదు
ఇంకే ఇకే
ఏముంది లేదు ను వెళ్తున్నావా
మాకు ఫ్లైట్ ట్రైనింగ్ ఉంది
ఓకే ఇవ్వలేదు
లీవ్స్ అప్రూవ్ చేసి కూడా క్యాన్సిల్ చేసుకోమన్నారు
అయితే అందరు ఇక్కడే ఉంటర్లే
ఉ
ఇక్కడ చేసుకుంటే సరిపోద్ది పండగ మ్
ఇదన్ టెంపుల్కి వెళ్ళి మనమే ఉగాది పచ్చ అ ఉగాదికి ఏం టెంపుల్ వెళ్తారు అమ్మవారికి కదా
ఉగా అది అందరు టెంపుల్ అందరి దగ్గరికి వెళ్ళలేద అంతే కదా
అ అటి నార్మల్గా
కొత్త సంవత్సరం కిటా వెళ్తారు వినాయక స్వామి దగ్గరికి క ఎలా మంచిద
అవునా శద్ధం శద్ద్దం అదో టెంపుల్ కద
అన్ని టెంపుల్క వెళ్తే సరిపోదులే
షడ రుచిలుంటే ఏమేమి వస్తుంది
చేేదు
అ చేదు అంటే వైపు పూత వేస్తారు
ఆ వే ూదేస్తారు మామిడికాయ వేస్తారు చింతపండు వేస్తారు ఉప్ప వేస్తారు బెల్లం వేస్తారు
అ
ఇంకొక ఒకటింత ఆ అంతే
అది స వచ్చ
హెడ్ అంటే ఏడు అనుకుంటా నీళ్ళు పోస్తారు సిక్సేనా సెవెన్ అనుకుంటా ఏమో
ఇసే అనుకుంట నాకే తెల్సి
ఓకె
ఇంక మీ రూమ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినారా
రెడీ అయ్యారు ఇంకా రాల
అవును అవున ఎన్నింటికి క్యాబు
త్రీ టెన్ త్రీ థర్టీ అవద్ది
ఆహ ఓకే ఓకే
ఉవ్ మీది ఎన్ని గంటలకి వస్తుంది క్యాబు చ్
ఫోర్ టెన్ కోస్తది
అందరి కన్న నువ్వే ముందె వెళ్తావు కదా
ఉమ్ మది ఫోర్ టెన్ వడూ మెంటలోడు మా డ్రైవరు
ఆహ
వాడు వెయిట్ చేయడు ఎవరెన్ చెప్పినా కూడా అంత టైం వరకే ఉంటాడు వెళ్ళిపోతాడు
ఓకే ఇక్కడికె వస్తడా పీజి దగ్గరికి రాత్రినే గదా వెళ్ళాలి రోడ్ లోకి
డెంటల్ కాలేజ్ ఉంది కదా అక్కడికి వె తే వస్తది
ఓకె
హ్మ్మ్ అక్కడ నుంచి దగ్గర ఒక టూ మినిట్స్ వాక్ అంతె
హుమ్
దూరం అయితే కష్టం దగ్గరే కాబట్టి ప్రాబ్లం లె
అవును లె
ఇంక మీకి హాస్టల్ దగ్గరికి వస్తాదా
ఆ ఆల్మోస్ట్ దగ్గరకు వస్తది అంటె ఆ ఫ్రూట్ షాప్ ఉంది గదా అక్కడికి వస్తది
ఉమ్ మే లె
హ్మ్మ్. ల్యాకపోతే అక్కడ స్కూల్ ఉంది కదా జూనియర్ స్కూల్ అక్కడికి వస్తా అక్కడికి రమ్మంటారు అంతే
ఓకే మాకు ఇక్కడ ఒకటి స్పోర్ట్స్ ది ఉంది అక్షయద ఏదొ అక్కడ అక్కడికి వస్తాది క్యాబు
పర్లే దగ్గరకి వస్తే మేలే వాళ్ళు అక్కడ రామ్మని గుండ షాపింగ్ మాల్ దగ్గర రమ్మనుకుండా
హ్మ్మ్ అంటే షాపింగ్ మాల్ దగ్గర రమ్మంటారు ఏ షాపింగ్ మాల్
అక్కడుంది కదా కేలము
ఆ హాటికి రమ్మంటారా
బేసిక్గా ఇంతకు ముందు ఫస్ట్ లో అక్కడికి రమ్మనే వాళ్ళు ఇంత రాలేమో ఆపోజిట్ మల్టీప్లెక్స్ దగ్గర రండి
హ
కానీ తర్వాత నుంచి డైరెక్ట్ అడ్రెస్ కరెక్ట్గా తెలీకా అప్డేట్ చేసిన తర్వాత నుంచి కర అట్గా వస్తారు
అయితే పర్ంది ఫస్ట్ ఫిబ్రవరి అంతే అ
హ
ఇంకేంటి మనకి సెల్ఫ్ కుకింగ్ క ఇబ్బందులు అయిపోతున్నా క
అన్న ముడికిందా నాకా అబ్బా నా నాకు అన్నం ఉడకలేదు పట్టను ఎ పడుతా ఉంది అది డైజెషనే అవట్లే
ఆంటీ అయితే ఉడకనిస్తుంది ఈ ఆంటీ ఎందుకో ఉడకనిచ్చినట్లద చెప్పాలా నవ మాట ఆంటీకి
డైజెషన్ ఇవ్వట్లేదు
కడు నప్పి తీసది ఇట్ల నిందే
అవును అరగను కూడా అరగదు కరెక్ట్గా
మరి ఆంటీ రైస్ ఉడకనిస్తాను అే ఈ ఆంటీ ఎందుకు ఒక కొంచెం సేపే కదా ఇది దానికంతా గ్యాస్ ఎక్కువ అయిపోయి కదా
కుక్కర్లు కదా వండుతున్నారు
లేదు మధ్యాహ్నము బౌల్ లో వండుతారు ఈవినింగ్ కుక్కర్ లో వెళ్త చివిలతో రెం వే ఏం చేస్తాం మన కష్టాలు
అ తెలీసు మన కష్టాలు
మా ఆఫీస్లో మా ఆఫీస్లో అడిగినారు కానీ హాస్టల్లోలో ఉండే వాళ్ళు ఎవరు చెప్తారు పెండి అన్నారు ఇంకాేం మళ్ళ ఏమో అప్డేట్ ఇవ్వలేదు
వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారా
ఇస్తే బెస్ట్ క్ కానీ ఎపిక్ సాఫ్ట్వేర్ కదా ఇయరు అంటున్నారు
ఓకే
ఇస్తే అన్న మాకు కొంచెం వేరే
నిజమే హాస్టల్ ఫీజ్ అయినా తగ్గుద్ది మనకి హ
హ మనము ఈడ హాస్టల్ కట్ బేబీ ఇంగో ఫోర్ తౌసండ్ తీసుకుంటే మంత్ కి మంచిది అని రా ఇంట్లో అందరితో ఉండొచ్చు టెన్ తౌసండ్ కి బాగా తిని ఉండొచ్చు ఇంట్లో వాళ్ళు హుమ్మ్ మీద మనకు ఒకటే సిక్స్ తౌసండ్ అయితది
ఉహు
హుమ్మ్ ఏం చేస్తాం
ఏం చేయలే ఉమ్మ్
అయితే ఫెస్టివల్ ఇంటికె ఎత్తట్లే ఏ టెంపుల్
అదే వెళ్దాం అన్ని టెంపుల్ కెళ్దాం కుదిరితే
ఉమ్మ్ ఆఫీస్ ఉంటుంది కదా మార్నింగ్ వెళ్ళిపోయి వచ్చేద్దాం
ఆ ఓకేలే ఎందుకంటే ఇక్కడా స్పైస్ గార్డెన్ దగ్గర అమ్మవారి టెంపుల్ ఉంది
ఉహుమ్
ఆ ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర కూడా వినాయక స్వామి టెంపుల్ ఉంది ఆపోజిట్ సైడు సాయిబాబా ది ఉంది ఆంజనేయ స్వామిది ఉంది
హుమ్మ్
కుదిరితే అన్నిటికెళ్ళేది